వినిపిస్తుంది ఇప్పుడు ఆ అది ఓకే ఇందిగా
రొండుయింది ఏంది రింగ్ అయ్యి కట్ అ కట్ చేసినా కౌంట్ అవుతుంది
నువ్వు చేయ కుడదు ఆ అదే కంటా సధది
ఓకే ఇదిన పో అయితేనా
అదే అదే అనుకుంటున్నాను నేను కూడా
ఆ ఇక్క నుంచి దొరికింది లుక్
లోప్ల్ హోల్ ఉంది అన్నిటికిీ అన్ని సార్లు అటు చేయకూడదు
ఆ అదేలేే ల్స్ తీసేసావా బట్టల ఆరిపోయాయా చీ అది ఇంకా వయలేదు కాదా అప్పుడ ఆరిపోయ వానొచ్చే ఎలాగుండ బయట
కిందవుది
ఆహా ఎందు లోపల వానబడేలాగా ఉంది కొంచెం అట్లా అనిపిస్తుంది బైక్ లోపల ఉంటే నాకు అలా ఉంటే స్కూల్
నుఉంటే
నాకు ఇంట్లోనే ఉండాలనిపిస్తుంది ఏడికి పోబుద్ధి కాబట్టి అట్టుంటే
హ్మ్ నీ కూడా ఉన్నాయే
ఉన్నాయి రెండు జతలు మూడు జతలు మతలో
అదే సర్లే
నువ్వు చేత్ వాష్ చేసేవేమన్నావు ఉన్నాయ నీకు
ఒకటే ఉంది
హా
నిన్న నావి మొన్న వయసుక ఎల్లాను కదా మా మామయ్య వాళ్ళకూతురింటికి
ఉతికేసావు కదా ఊ మొన ఇంటికే అక్కడకిసుకెళ్ళిందిం మీ మామయ్యవాళ్ళ అ కూతురు దగ్గరికి
అదొక్కటే ఉంది
ఆ హా
హ్మ్ ఈరోజు ఆంటీ వాళ్ళు ఉన్నారు
ఏంది రోజు
ఎది ఈరోోజు హయమ ఉంది కదా గొడవ పెట్టుకుంటది ఎప్పుడు
ఆ
ఆ ఎం ఆఫ్ సారి కట్టుకొని వచ్చింది ఈ రోజు వాళ్ళ ఆఫీస్ లో కాదు ఇదంట
ఆ అదే నా ఉదయం ఏదో పెద్ద పార్సల్ తీసుకెళ్తుంది ఇందాక మధ్య మధ్యాహ్నం కూడ వాళ్ళ అమ్మా చోలీలు వచ్చి దా డ్రెస్ వచ్చిందా
నేనెగా అదే ఆఫ్ శారీ కట్టుక నింది అయిదున్నార్ దాక
అసలు ఉగాది అనేది ఉందని మన కంపెనీలో ఎవరి గుర్తే ఉళ్ళ
వాళ్ళకి ఏం తెలీద్ రాస్తుంది రా అంటే నేను రాన్ పోరా అని హుమ్
ఎవర్రా పిల్ల రాను పోరా అంటె
నన్ను కాదు లె
ఉహు
నన్నెవర్ అంటర్రె
అదే నిన్ను కాదు ఎవళ్ళు మాట్లాడుకుంటున్నడి
ఆ
నేను ఈ వీకే ప్రతి వీకే అనుకుంటా లె నిద్రపోవాలి ప్రశాంతంగా అని చ్చ జవన్న
అంటే ఏం కాదుర రా వ్ రా రావట్లేదు రమ్మనే
ఇప్పుడు నిద్ర వస్తుంది తెలుస్ కదా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కాసేపైనా కొడుకుంటాను నేను క్యాబ్లో
మ్ ఇంక
అందరికి రేప్ సెలవ మనకె నాకె నాకె లేదు
ఒక్క నిమిషం ఏమ్ వినిపించట్లే ఈ విమానం ఐప్పుడే పోతుండది మనమ్ మాస్కి అప్పుడె న ఎందుకిింది ఫీసు కిందే కద ఉన్నా
అంద్ ఫోన్లో ఇనిపీల ఏరోప్లేన్ సౌండ్ నాక్ డైరెక్ట్ వినిపిస్తుంది ఈరోజు నాకు నా బొట్టు ఏది పెట్టు కోవాలో తెలియట్లా
నీకేం తెలీదు ఎప్పుడు
సర్లే వచ్చే లోపు నా ఐరన్ బాక్స్ కి వెనకున్నాది క్లీన్ చేస్త
నిను చేరాను ప
నాత్ మూసుకొని చెయ్
పో నిను చేయ్యాను అది అదే అటు ఇటు చేసి అది పని చేయకుండా చేసాను అనుకో
ఏం కదు ఇంకోటి ఉంది మా ఇంట్లో అది తెచ్చుకుంటా
ఏమో నా నీను చెయ్యాను ప
నొర్ ముస్కొని చెయ్ సరే సరే వీక్ వీకెండ్ మనం చేసుకుందాం ఇది అతుకుంటుంది ఎక్కువ హీట్ అయితే దీని వల్ల పాడైపోతున్నాయి అదే దీనివల్లే ఒకసారి మా నాన్న షర్ట్ ఐరన్ చేసుకు న్నాడు ఆయనకి రాక అట్టే పెట్టాడా అప్పుడు కాలీంది అప్పటి నుంచి అది అట్టే ఉంది
మరి
ఎట్టేస్త పోతా మళ్ళీ దీనికి మళ్ళీ అయి కొనాలి ఇవి కొనాలి ఏం కొనలో చూద్దాం
మ్మ్
మా అమ్మ టెస్ట్ చేసిందంట నెట్ వస్తుందా లేదని మా ఇంట్లో
ఆహా
మా నాన్న మూడు వందలు ఏమన్నాడంట అందుకోసం టెస్ట్ చేసింది
ఉహూ
నా మీద నాకు ఫోన్ వస్తే నెట్ వస్తున్నా ట్టు రాకపోతే రానట్టు
ఆ ఎన్నిసార్లు టెస్ట్ చేసిందా
అన్నిసార్లు టెస్ట్ చేస్తాది మా అమ్మ ఎత్తలేదు కద నేను నాకు వెళ్తుందా లేదా ఆమెకు తెలియలేదు కదా ఈ లోపు మా నాన్న కు డబ్బులు పడ్డాయి అంట సో కన్ఫామ్ చేసుకుంది నెట్ వస్తుంది అని
ఆహా
హ్మ్
పెట్టలేదు కదా మీ అమ్మకు నువ్వు
పెట్లా
నిజం చెప్పు
తిట్లేదే ఏం మా అన్నిసార్లు చేసావు అంటే చెప్పింది
అయితే అమ్మ ని తిట్టాద్దు
తిట్ తిట్టాను నేను మంచిదాన్ని మా అమ్మ రేపు రేపు మా అమ్మ ఎల్లే వాడు పైన పోకుండా ఎల్ కింద పోతున్నాడు సౌండ్ పొల్యూషన్ అని తెలిదు వాడికి
తెలీదు కంప్లైంట్ ఎట్టాములే ఆ
అగ సౌండ్ పొల్యూషన్ వచ్చేస్తుంది ఈరోజు కూడా అమ్మా
కాదు నేనింగ రడి గయి అనే
ఏం అందరు ఆడుతున్నార
ది
ఆ ఆ అదే నిన్నా నేను గుడా విన్న
ఆ
ఆ ఇన్న ఇన్న నేను
నైట్ డ్రెస్సె వేసుకున్నా నేను
ఆ రోజు వేసుకుంటార
అదేగా ఎప్పుడు వేసుకుంటాను గా నైట్ డెస్స్ ఇప్పుడే కొత్తగా వేసుకున్నట్టుంది
అవంతేలే
ఈరోజు మంచిగా ఈరోజు ప్చ్ బ్రేకెళ్ళిలో పువ్వు రెండైనా అయితే సాదునా
అవును
ఏలాంటి వత్తయో ఆ నిన్న మా మాకు మిట్ మిటింగ్ పెటర్ చెప్పను జూడు అందులో ఏం చెప్పారంటే ఆవేం చెప్పిందంటే ప్రతీదీ పుష్పచ్చ చేయాలంట ప్రతిది ఇప్పుడు ఇయర్ చేంజ్ అయింది. ఇవన్నీ చేంజ్ అవుతాయి గదా డా అది గూడ ఎందుకు చేంజ్ అయి్యంది అ అని అడగాలంటే వాళ్ళని
అదే ఎందు
ఆ అని నడితే వాళ్ళు తిట్టరా అందరు ఒకలా ఉంటారా
హ
ఆ మాత్రం తెలీయదు ఎలా కెరియర్ చేంజ్ అవుత అన్న చేంజ్ అవుతాని తెలుసు బట్ మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం ప్రతీదీ నోట్లో మంచి చేేంజ్ చేయ్యాలంట ప్రతీదీ
హ ఇక్కడయితే మెన్షన్ చేయాలి మేము చేస్తున్న దాంట్లో అసలు మెన్షన్ చేయబలే అడిషనల్ నోట్లో పెట్టు కోవాలి ఏం మాట్లాడవానింతే
ఆ తెలుసు నీకదే నచ్చింది కదా
ఉమ్
ఎత్తుకోవలే ఫన్స్ అన్ని ఆడ్
ఉమ్, కన్నికు నచ్చలేదుగా వర్క్ ఎందుకొ
ఉమ్, నాకె ఎందుకో నచ్చలే అది.
హ్మ్
నీకు డే టచ్ ఎక్కువ, ఎంటనే క్లియర్ అయింది గాబట్టి నచ్ చింది ఎవడ్నడగబడ్లేద్ కబట్టి
అలా అని ఏం కాదు గాని ఏమ్మో మరి
మగ్డే చ్ ఎక్కువవలేదు గదా ఓడంది. ప్పుడు అంత చెప్పాడు, ఇంత చెప్పాడు లెగిసి కిలయితుంది అడుగు. అన్నీ చెప్తున్నాడు. ఒకవేళ మాకు ఆథరైజేషన్ ఆన్ ఫైల్ ఉన్నా, అది సమ్మరీలో మెన్షన్ చేయ్యాలంట ఏ పేయర్ మీద, ఆ అదె ఏ అది ఏ ప్రొవైడర్ పేరు? తో ఉంది, ఏ డయాగ్నోసిస్ కొడు ఉంది ఏ అడ్రస్ మీదుంది? ఆథరైజేషన్ నెంబరు ఇంతకు ముందు జేసేవాళ్ళం కాదు కదా ఇప్పుడు చేస్తున్
అంతేంలేదు ఆతరైజేశన్
ఇంతకుముందు సమ్మరి నోట్స్లో పెట్టేవాళ్ళమా మనమా.
సమ్మరిలో
మల్లాఆర్స్ లో ఏం వేయాలన్నరు?
అదే, ఇప్పుడు అది పెట్టాలంట మన ఏ ఎల్ జీ పక్కన దాన్ని కూడా పాయింట్లు తీస్తున్నరంట.
ఉమ్ హు
మనం అటు పోయి ఇటోచ్చే లోపల ఏదో ఒక అప్డేట్, సర్లే బాయ్. ఇంకా అవలా?